హలో మేడం
హలో మేడం
బాగున్నాం మేడం మీరు బాగున్నారా మేడం ఏం చేస్తున్నారు
ఏంలే మేడం ఇప్పుడే స్నానం చేద్దాం అనేసి అనుకుంటున్నా మేడం ఎందుకంటే వాతావరణం బాగా హాట్ హాట్ గా ఉంది కదా
మీ సైడ్ ఎట్లా ఉంది మేడం వాతావరణం
బాగా ఎండ కొడుతుంది మేడం బాగా మధ్యాహ్నం బాగా ఎండ వుంది మేడం ఇ ఈ రోజ అయితే
ఓ సమ్మర్ అంటే చాలు మేడం బ బ భరించలేకపోతున్నాం మేడం ఆ హీట్ కి తగ్గ అసలు హీటికి తట్టుకోలేకపోతున్నాం మేడం మనమైతే అంత వాతావరణం అసలు ఇప్పుడే ఇట్లుం డే మేడం ఎండలు తర్వాత ఎట్లుండేది మేడం ఇది అసలు ఆ ఏప్రిల్ మే వస్తే ఎట్లుంటదో ఏందో మేడం మనం
ఉమ్ అదే భయం అయితుంది మేడం పిల్లలు ఉన్నారు కదా మళ్ళా మనకి
మీ మీ ఇంట్లో ఏసీ ఉందా మేడం అస్
లేదు మేడం ఏసి లేదు మేడం ఈ మ మనం మొన్ననే కూలర్ కూడా పెద్దది ఉన్నము ఆ కూలర్ కూడా మా ఇంటి దగ్గరే ఉంది అంటే మా సొంతింటి దగ్గ ర ఉంది మేడం తీసుకురావాలి
పిల్లలు తట్టుకుంటారా మేడం పిల్లలు తట్టుకోలేరు కాబట్టి ఏదో ఒకటి తెచ్చుకోవాలి మా ఇంట్లో కూడా ఏం లేదు మేడం కూలర్ కూడా కొనాలి మేము కూడా మా ఇ అయితే కొంచెం చల్లగానే ఉంటది ఎండ కొట్టిన గానా కానీ ఇప్పుడు ఎండలు వస్తుందిగా మేడం బాగా ఈ స ఈ సమ్మర్ లో అయితే ఫుల్ ఎండలు కాస్తున్నాయి అసలు
అవును మేడం ఉమ్ పిల్లలు వస్తే ఇబ్బంది పడతాం ఏం లేదు గని పిల్లలు వస్తారు కదా ఇప్పుడు సమ్మర్ కి ఉమ్ ఇగ అదే భయం వేస్తోంది
మేడం ఇప్పుడు మీరు మీ గార్డెన్ మీ ఇంటి ముందు గార్డెన్ ఉన్నాయా మేడం
గార్డెన్ ఏం లేదు మేడం మాది మెయిన్ రోడ్ మీదనే ఉంటంది మేడం ఇల్లు సౌండ్ పొల్యూషన్ ఎక్కువ
ఉంటది కదా దుబ్బలు ఎక్కువ వస్తాయి కావచ్చు
అవును బాగ వస్తది మేడం దుబ్బా ఇంట్ర ముందలనె మెయిన్ రోడ్ మీదనే ఉంటది మేడం అవున్ మేడం ఇంక డస్ట్ అంత డస్టె సాల కడగిన తుడ్చినా ఇగ అమ్మాయి ఏం చెతులే కావచ్చు అనుకుంట్రు
అలాగ
మేడం
ఈ సినిమకి ఎళ్తార మేడం మీరు
ఆ మూవీస్ కెళ్తా మేడం ఇష్టమే ఇంట్రెస్టె మొన్ననే వెళ్లాన్ మేడం ఉమ్ బానే చూస్తా మేడం కొత్త మూవీ ఏదొచ్చిన చూస్తా
ఆమో వదిలిపెట్ అందరు ఫ్యామిలీతో వెళ్తార లేకుంటే
మా సార్ నేను పిల్లలు ఇద్దరు అందరం వెళ్తాం ఉమ్
ఏమ్ నీకు సినిమా హీరో అంటే ఎవరు ఇష్టం సినిమా
నాకు సినిమా హీరో ప్రభాస్ అంటె ఇష్టం మేడం అవున్ మేడం మీ మీకు మేడం
నాక్ ఎవ్వర్ ఇష్టం ఉండరు మేడం నాకైతే నాక్ ఎవ్వరు ఇష్టం ఉండరు ఏ సినిమా చూస్తే ఆ సినిమాకే నేను ఎట్రాక్ట్ అయితా అది రెండు మూడు రోజులకే మాత్రమే అది రెం మూడు వారం దాకా సినిమా కొంచెం అరే బాగుంది అది అన్నట్టు ఇష్టపడి ఆడవరకే మర్చిపోతా తర్వాత ఇంకో సినిమా చూసినా అనుకో ఆ తర్వాత ఇంకో సినిమా చూసినా కూడ అంతే నాది సమ్ అట్ల నాకేం హీరో హీరో యిని అని నాకేం ఇష్టం ఉండదు మేడం
హుమ్ హు
ఎక్కువ ఇష్టపడను ఎక్కువ వాళ్ళే అని ఫ్యాన్స్ అని వీళ్ళని ఫ్యాన్స్ అని నేను చె అన్నీ ఇష్టపడను ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో ఏవయితే అన్నయ చేస్తారు కదా వాళ్ళు ఇప్పుడు యాక్టింగ్ చేస్తారుగా ఆ యాక్టింగ్ బట్టి ఇష్టపడుతన్నట్టు అది హీరోని అన్నా అన్నా హీరో అంతే హీరో ఇద్దర్ని మీరు మీరు మేడం
ఉమ్ మేడం నార్మల్ గా అన్ని మూవీస్ అంటే అన్ని సినిమాలు చూస్తాం మేడం అందరూ హీరోస్ కూడా ఇష్టమే కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ ఎంది అంటే పబాస్ మూవీస్ ఎక్కువ ఇష్టపడదన్నట్టు నేను చిన్నప్ప నుంచి కొంచెం నాకు జ్ఞాన తెిన కొంచెం ఆయన సినిమాలు ఎక్కువ ఇష్టపడుత అట్టు ఇంకొకటి అంటే అందరు ఈ రోజు సమానమే సేమ్ ఇలానే కాకపోతే కొంచెం ఎక్కువగా ఇష్టపడ అ ఇంకోటి కాకపోతే మొన్న ఉమ్ మ్కొంచెం ఎక్కువ ఇష్టం అన్నట్టు మొన్ననే రీసెంట్గా మూవకి వెెళ్ల మేడం అదే పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ ఉస్మాద్ భగత్ భగత్ సింగ్ అ ఆ కొత్తది మేడం చూసినా ఆ బాగుంది మేడం మెసేజ్ అనేది బాగుంది అంటే మంచి మంచి మెసేజ్ ఇచ్చిండ్రు ఆ సినిమా ఎట్లా అంటే మామూల్గా రాజకీయ పరంగా అ అంటే మామూలగా అందరినీ ఒక్కొక్కరి ఒక్కొక్కరుు రాజకీయ డబ్బున్న డబ్బు ఉన్నళ్ళు ఎట్ల అయితే ముందు పోయి ఆ పొజిషన్ సాధించు కుంటరో అట్ల సాధించుకోవడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ అనేది ఆపడానికి ఆపుతడ అన్నట్టు వాళ్ళని ఇక అం అందరు నిజాయితేగా నిజాయి తోని గెలవాలన్నట్టుగా ఆ ఒక కాన్సెప్ట్ బాగుంది అందులో
దాంట్లో ఏమనా ఏమైనా నీకు నచ్చింది నచ్చి
నాకు బాగా నచ్చింది ఏంటంటే మేడం పాట ఏంటంటే అందులో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది ఆ అమ్మాయిని ఏమంట్రు ఈనే అంటే అక్కడ విలన్స్ ఏం చేస్తార అంటే హీరో హీరో హీరోయిన్ ని లవ్ చేస్తా తథ కదా హీరో అంటే ఆ అమ్మాయిని ఎ అంటే వాన్ని మీద పగతోని ఈ అమ్మాయిని ఏదైనా చేస్తే ఆ బాగుంటది వాడు ఇబ్బంది పడతాడు వాడు కుమిలిపోతాదని ఉద్దేశంతోని ఈ ఆ హీరోయిన్ ని కిడ్నాప్ చేయబోయి వాళ్ళ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేస్తారు వాడు
ఓ
ఆ ఈ విలన్స్
అలాగా
ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఒక ఇరవై ముప్పై మంది పాడు చేస్తారు అమ్మాయిని
అయ్యో
చేసి మొత్తం ఇట్లా చేసి ఇట్లా మాకు ఇప్పుడు నిన్ను ఆగం చేసినందుకు మా పగ తీరినట్టు అయింది ఆయన కుమిలి కుమిలి ఇది అయిపోతాడు అనేసి అమ్మాయిని వదిలేస్తారు అమ్మాయిని వదిలేసిన తవాత హాస్పిటల్ అన్నట్టు ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి బ బాగా ఏడుస్తాడు కళ్ళలో నీళ్ళు వస్తా ఉంటయి ఆయనకు అరే చెల్లి నువ్వు చెల్లి వేరా అ నేను ఇప్పుడు ఈ ఈ పొజిషన్ లో నేను అడుగను అసలు ఏం జరిగింద అని అంటారు ఒకటే మాట అమ్మాయి ఏమంటాది అంటే చెప్పేస్తాది మొత్తం అంతమంది నన్ను ఇబ్బంది పెట్టిండ్రు అన్నయ్య వాళ్ళు ఎవ్వరినా వదిలేయద్దు అందరినీ చంపేసేయ్ అన్నయ్య అని అంటది ఒకటే మాట కోరుకుంటది ఆమె అని ఎ ఎప్పుడైతే అమ్మాయి కోరుకుంటదో వెంటనే వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తారు ఆయన అందరు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సంపేసుకుంటూ వచ్చేస్తారు ఇంకా ఇలాంటి అంటే నా నీ నీలాంటి నీ ఆ ఇది ఎవరికి జరగకూడదు ఆ అన్యాయం ఇలాంటి చేయకూడదు ఇలానీ చెప్పి చెప్పేసి మాట ఇచ్చి వెళ్ళి మళ్ళ ఇది చేస్తాడు అనమాట శిక్ష పడిపిస్తాడు వాళ్ళకి
ఇది బయట కూడా అట్లనే జరుగుతుంది మేడం
ఊ బయట మీల్చదే ఇందలో సినిమాలో చూపి
అవును మేడం ఇది అంత దారుణంగా జరుగుతుందంటే చీ ప్రపంచంలో చెప్పలేనంత దారు ఆ చెప్తాంటే నాకే
బాగుంది చాలా బాగుంది మేడం అంటే వాళ్ళు ఎమోషనల్ గా బాగా చూపించారు మనం చెప్పుతుంటే కాదు కాని నార్మల్ గా అయితే బాగుంది మేడం
బాగుంది మీ చెప్ప చెప్ అంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది గానీ అది ఆ చూడు
మేడం అదైతే చాలా అంటే నాకు నార్మల్గా ఎమోషా ఎవరన్న ఇబ్బంది నేను ఇబ్బంది నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టీ అనిపించిన కళల్లో ఆటోమెటిగ్గా నీళ్ళు వస్తాయి ఆవిడది ఇంకొకటి వాళ్ళంతా సీరియస్ ఏడ్చుకుంటే మస్తు ఊరం అనిపి అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పింది ఆయనకు నేను కూడా ఏడ్చేశాను మేడం ఎందుకంటే మనం కూడా ఆడపిల్లమే కదా మ ఆడపిల్లేలమే కదా నా వల్ల కాలే ఇగ తీసుకోలేకపోయినా బాధ అనిపించింది చాలా ఘోరం అది అంటే నిజంగా అట్లా జరుగుతు తున్నాయి కదా మేడం రోజు ఊ సమాజం తిరు ఉంది కదా దాల్ నిజంగా చూపించారు వాళ్ళ అట్లు నిజంగా చూపించినట్టే చూపించారు అసలు బాగా చూపించారు ఉ నిజంగా చూపించారు అన్నట్టు అది
ఉ మేడం మీరు టూర్ కి వెళ్తారా ఎప్పుడైనా
అంటే నార్మల్ గా లాంగ్ టూర్స్ అయితే ఏమి వెళ్ళలేదు మేడం ఇటు హైదరాబాదు ఆ మేము వేములవాడ అంటే మామూలుగా టెంపుల్స్ బయలుదేరినం మేడం టెంపుల్స్ కెళ్ళం అంతే ఉ హైదరాబా లో మామలుగా జూ పార్క్ అవి ఉన్నాయి కదా మేడం పార్క్ వెళ్ళాం ఆ జూ పార్క్ వెళ్ళాను మేడం ఇంకోటి సిల్ప్ అన్ని ఉన్నాయి మేడం మామూలుగా అన్ని హ్మ్ జ తురొండు పామురిఎ మ్మ్ ఇంకోచ్చెసి ఏమంటే కప్పలు మళ్ళీ అన్ని రకర కాలవన్నీ ఉన్నాయి అన్నట్టు అందులో మ్యూజియం లాగా పెట్టింటారు అన్నిట్లలో బాక్స్ల్ గ్లాసెస్లలో వండర్లా వెళ్ళలేదు మేడం వండర్లా వెళ్ళలే మా సార్ ఏళ్ళాడు నేను ఎళ్లలేదు మేడం
మే ఫ్యా మేమ్ ముగ్గురమే వెళ్ళిన మేడం మా చెల్లి వాళ్ళ అందరూ కలిసి ఎళ్ళిర్రు మొన్న ఆ వండర్లా ఎళ్ళి చూసిరు చాలా బాగుంటది బాగుంది మేడం అడ చాలా బాగుంది
మా ఫాదర్ నాకు చెప్పిండు నాకు అది మనం ఎక్కలేము అవన్నీ పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి అందులో మనం ఆడపిల్ల తిరుగలేవని అన్నారు నిజమేనా
ఆ తిరగలేము అది కొన్ని ప్రదేశాల్లో తిరగలేము మేడం నిజంగే ఇది కొ కొన్ని ప్రదేశాల్లో అది ఆట మనం గేమ్స్ ఆడ్లే
మ్మ్
అది చాలా డేంజరస్ ఉంటాయి అది మనం ఆడ్లేము మనం ఓన్ లి ఆ వాటర్లో ఆడుకునేది అవి మాత్రమే బాగుంటాయి
అవునా అదే ప్రదేశం అనేది కొంచెం కొత్తదనంగా బాగా మంచిగా ఉంటడు సుస్తాంటే సుడాబుద్ధేయితాం
మ్మ్ బాగుంటాయి కానీ రేట్లు బాగుంది మ
అవునండి ఒక్కొక్కదానికి ఒక్కోక రైట్ అట్లా ఉందంట కదా ఆమో అంతనా మేడం అంటే అట్లా అంటే అన్ని అన్ని ఎక్కోచ్చా దాంట్లో
తక్కువ అని ఏం ఉండదు మేడం అందరికి ఒకనేే రకంగా
అంటే టికెట్లాగా ఉంటుందా మేడం
ఆ టికెటే అది టికెట్ లాగానే తీసుకోవాలి మనం ఆ ఆ టికెట్ లాగా తీసుకుంటే మనం అందులో ఎళ్ళిపోతే ఇప్పుడు మనం పొద్దునుంచి సాయంత్రం ఎప్పుడైనా బయటకి ఎళ్ళొచ్చు అట్ల హ్మ్ అలానైతా
ఫుడ్ అనేది ఎట్లా మేడం
ఫుడ్డు ఫుడ్డు గురించి మనమే తీసుకోవాలి మేడం అది ఏం ఉండదు దాంట్లో తీసుకుంటే మేడం మస్తు రేట్లుంటాయ్ చాలా
కాస్ట్ ఎక్కువుంటదాంట్ల
మ్మ్ కాస్ట్ ఫుల్ కాస్ట్ తక్కువ అది చెప్పలేము ఇప్పుడు ఇంగ కనీసానికి ఎగ్ ఆ నూడిల్స్ నూడిల్స్ తీసుకున్నాం అనుకో కనీసానికి వంద రూపాయలు ఉంటాయి కావచ్చు ఒక్క కప్పుకి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అట్లుంటది ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నవానుకో ఫిఫ్టీ రుపీస్ అట్లుంటాది చాలా రేట్లు ఉంటాయి చాలా మామూలు రేట్లు ఉన్న అందులో మేము అందుకే ఆ రేట్లు ఉన్నాయని చెప్పేసి తి ఏం తీసుకోలేదు మేడం మేము
మ్మ్
చెల్లె వాళ్ళు తీసుకున్నారు చెల్లె వాళ్ళు తీసుకుంటే సరే కొంచెం కొంచెం కొంచెం కొంచెం అందరం అందరం తిన్నాం ఓ రెండు మూడు ప్లేట్లు తీసుకున్నారు మేడం వాళ్ళు ఎడ తీసుకుంటాయి ఇప్పుడు మేము అందరం తలాకి సగం సగం చేసుకుంటు తిన్నాం అలా ఉంటాయి రేట్లు వాటర్ తో సహా బాటిల్ తో సహా రేట్
మ్మ్ హ్మ్
మామూలు రేట్లు ఉండవు మనం అక్కడ ఆడుకోడానికి ఆడుకోడానికి ఎళ్తాం కాని తిండి కేల్లం మేడం
మ్మ్హ్ మ్మ్హ్ మ్మ్హ్
అది వన మళ్ళా వల్ల కాదు అది చాలా అది రిచ్ ఫ్యామిలీ మాత్రమే దానికి వెళ్ళగలరు మనం లా ఉంట వాళ్ళు అయితే వెళ్ళ ఎల్ళలేరు
అవునా మేడం మీరుతావా మేడం ఎం లేమేడం మరి ఓకే మేడం
ఓకే
బాయ్ మేడం